హలో
టిఫిన్ అయిపోయిందా
హా అయిపోయింది మిది
ఆ నాది కూడా అయిపోయింది పిల్లలు స్కూల్కి ఎలారూ
అవును
ఏం చేస్ తున్నావ్
నేనా కటింగ్ చేస్తున్నా
పాపకా
ఆహా లేదు డ్రెస్
ఓకే ఓకే మీరు స్టిచ్చింగ్ చేస్తాారు కదా అ మీరు రంజాన్ ఎప్పుడు ఇప్పుడు ఈమంత్ లోనేనా
రంజాన్ ట్వంటీ ఫస్ట్కిి
ట్వంటీ ఫస్ట్ కి అంటే మీరు ఏం చేస్తారు పండుగ రోజు జూ
మేమ్ పండుగ రోజు ఫస్ట్ బాయ్స్ మస్జిద్ కి అక్కడ ఈద్గకి వెళ్ళి నమాజ్ చేస్తారు
అంత టైమ్ ఉంటాదా మార్నింగ్ ఇట్లా ఆఫ్టర్నూన్ అట్లా టైమింగ్ ఉంటద వాళ్ళకి
ఆ టైమింగ్ ఉంటది మార్నింగ్ మాకు ఒక రోజు ముందే ఆ పెద్దవాళ్ళు ఉంటారు కదా మళ్ లో వాళ్ళు చెప్పేస్తారు ఇరో జ్ ఉమ్ పండుగ నమాజ్ ఈ టైం కి ఉంటది నైన్ న ఆ థర్టీ కి అలా వాళ్ళు టైమింగ్ ఇస్తారు
ఆ
టైమింగ్ ఇస్తే ఈ వీ ల్లు రెడీ అయి ఇగ వెళ్పోత్ తా రు అక్కడ ఇద్గకి ఆ రోజు నమాజ్ ఈద్గలో చేస్తారు కదా ఇక్కడ ఇద్గ లేదా తిరుపూర్ కెళ్ళి ఆ వాలు బాయ్ వెళ్లిపోతారు మేము కూడా మార్నింగ్ స్నానం చేసి ఆడవాళ్ళు కూడా మేము కూడా ఇంట్లోనే నమాజ్ చేస్తాం
ఉమ్ ఉమ్ నమాజ్ చేసి ఏమైన్నా వేరే టిస్
ఆ చేస్తాం బిర్యానీ చేస్ తమ్ కంపల్సరీ రజ స్పెషల్ కదా
అవునవును మా మా అబ్బాయిలు కూడా అంటారు అది ఏమో అంటారు హలీ మ
ఆ
అదివ్ మా పిల్లల అయితే కావాలి కావాలని ఏడుస్తారు ఆ ఫుల్లు
ఇప్పుడు ఈ రంజాన్ నెల మొత్తం దొరుకుతది అవును సిక్స్టీ రూపీస్ లేదు మేము తెప్పించుకుంటాం బయట్ నుంచి ఇంట్లో ఏం చేస్తారండి అవన్నీ యేసి టైం వేస్ట్ ఇంట్లా ఫాస్టింగ్స్ ఉండే మేము అల్స్ పోయినట్టు అయితంది
ఆ ఇప్పుడు షాపింగ్ మళ్ళీ మీకు మేమ్ మా కు దసరా ఎంట్లనో మాకు దసరా పండగ ఎ ఎట్లనో మీక్ ఇ రమ్ జాన్
ఆ అట్లా మైమ్ ఎక్కువంటే బక్రీద్ రంజాన్ ఈ రెండిట్ కే కో
ఆ ఈ రెండింటికి ఎక్కువ ఉంటది ఎట్ యేళ్లరా మీరు ఇంట్లోనే ఇక పండగ చేేసుకుంటే ఎట్ అన్న ఎల్
ఆ వెల్తమ్ మా కంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు మమ అమ్మీ మా అత్తయ్య వీళ్లకి కలుస్తమ్ మీర్ ఇట్లా దసరాకి అది జమ్మి ఆకు ఇచ్చి కలిసేస్తారు కదా
ఆ ఆ
అలా మేమ్ పెద్దవాళ్ళకి కాళ్ళు మొక్కుతాం హ్మ్ పెద్ద వాళ్ళ ఆశీర్వాదం దీస్ కుంటమ్
హ్మ్ అంతేనా అయితే మాలాాగానే సేమ్ మీ గూడ ఫెస్టివల్స్
తమ్ పిద్ద వాల్ళకి హస్బెండ్స్ కి కూడా మొక్కుతాం కాల్ కూడా మొక్కుతామ్
సేమ్ ఇగ మాకు దసరా ఎట్లానో మేము జమ్మి పెట్టేసి ఎట్లా మొక్కుతామో మీకు అట్లా
అన్నిీ సేమే ఉంటాయి క్యాస్ట్ వేరే
ఆ క్యాస్ట్ వేరే గాని ఇప్పుడు ఈ రోజులలో అట్లా అనుకుంటున్నారు పా పాత కాలంలో అట్లా లేకుండే
క్యాస్ట్
క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఇప్పుడు ఈ జన్ షన్ లో మాత్రం నీది ఆ కులం నాది ఈ కులం అని బాగా చేస్తున్నారు ఇప్పుడు
అవునా అసలు అప్పుడే ఉండే అంట పెద్దవాళ్ళు చిన్న క్యాస్ట్ వాళ్ళకి రానిచ్చే వాళ్ళు కాదంట అప్పుడు
ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు కలుస్తున్నారు బట్ కానీ ఏంటి
కొంతమందికి మాత్రమే ఉంది అలా అందరికి లేదు కొ కొంతమంది అలా ఉన్నారు అలా
ఉ కానీ ఈ పండగలు మాత్రం కలిపి ఆ చాలా వరకు మీది అది మాది ఇది అని చేసుకోక మ అందరు కలిపితే బాగుండి
అవును అవును కద అంతెందుకండి మా అమ్మ అరం మీరు నమ్ముతారు మీరు చేస్తారు ఆ ఇంకొకటి మాది బి జ్గిర్ ఉంది కదా అక్కడికి కూడా మీ వాళ్ళు వస్త వస్తారు తెలుసా
మేము వెళ్ళాం లాస్ట్ ఫ్రైడే వెళ్ళి అక్కడ అవును ఎల్ దర్శనం చేస్కు కొన్ని పిల్లలు అవును అవును అందరు ఒకటే అందరు సమానమే కాని మేమతే అన్ని నమ్ము మా కట్లా క ట్ ఫీలింగ్స్ అంటవు అవి ఇవి ఏం లేవు మోహరం కి కూడా మీరు ఎక్క అట్లా వేస్తారో మేము అట్లా వస్తాం వెళ్ళి ఒక రోజు మొత్తం ఇంకా తిన్నారా
హలో బిజ్గిరికిి వస్తారు నాగ్పూర్ కి కూడా వస్తారు అంట
అవును అవును ఎల్తారు చాలా వర
మాదర్గావా మాదర్గాలు వస్త తరు హిందు వాళ్ళే కొంటారు మనకు
ఆ
అలా జరుపుకుంటేనే జనరేషన్ అనేది మంచి ఉంటది
వంట అయిపోయిందా
ఆ అంటే లంచ్ ప్రిపేర్ చెయాలి నాస్టా అయిపోయింది పిల్లలు వెళ్ళిపోయారు అన్నయ్య వెళ్ళారు ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చెయాలి వాళ్ళకి బాగు అక్సలు ఇచ్చి రావాలి స్కూల్ దగ్గరే కదా
అవునవును బాక్స స్కూల్ కి వడ ఏ పెద్ద రిస్క్ అస టైమ్ టు
అవును థ్యాంక్ టైమే సరిపోదు మనకి చూసిన వాళ్ళు ఏం చేస్ నువ్ ఏం చేస్తావ్ అంటారు
అంటారు గాని ఇప్పుడు వాళ్ స్కూల్ నుండి వెళ్ళారా మళ్ళీ ఇప్పుడు ఇంట్లో
పని చేసుకొని వాళ్ళ లంచ్ టైం అయితది లంచ్ టైమ్ అయిపోతది మళ్ళీ లంచ్ ఇచ్చేసినంక మళ్ళీ ఎక్కడ టైం ఉంటది ఆఫ్టర్నూన్ నమాజ్ చేస్తా మళ్ళా ఏదైనా పని ఉంటే వర్ ఉంటె చేసుకుంటా మళ్ళీ ఫోర్ థర్ టి అలానే అయిపోతది
అవును మళ్ళీ ఫోర్ థర్టీ కాగానే మళ్ళీ ఎళ్ళి మళ్ళీ తీసుకురావాలే
అవును ఇదే డ్యూటి
అవుతుంది పిల్లలతో మళ్ళీ మనం ఏదైనా వర్క్ చేద్దామని అంటే ఇప్పుడు వీల్లను
వీళ్ళు చిన్నగున్నప్పుడు కాదు చేసుడు వీళ్ళు కొంచెం పెద్దగాయితే వాళ్ళంతకు వాళ్ళు కొంచెం ఇట్లా బట్టలు వేసుకోవడం
ఆ అ అదే నేను నేను కూడా అట్లా నేనైతే స్టడీ కంటిన్యూ చెస్ సో నేను ప్రెగ్నెంట్ తో ఉండగానే ఎగ్జామ్స్ రాయడం అన్ని నాది ఇంటర్తో స్టడీ మొత్తం కంటిన్యూ బిఏడి వరికి ఆ ఇప్పు లాస్ బిఏడీ అయిపోయింది కానీ స్కూల్ లో చేద్దామనంటే పిల్లలు చిన్నగా ఉన్నారు ఇప్పుడే ఎందుకు అనేసి ఇలా
అవునా
నెక్స్ట్ పీజీ కంటిన్యూ చేద్దాం అనేసి ఆగిపోయ ఇంట్లోనే ఎందుకంటే చదువు ఉంటేనే ఎక్కడైనా బ
అవునవును నేన్ అసలు ఇద్దరు చేసుకోవాలి ఒక్కరితోటి
అవును ఇప్పుడు పిల్లలూ పిల్లలు ఇప్పుడు పెట్టే ఖర్చులకి అసలు ఇద్దరూ చేస్తేనె అసలు హాదిక్ కుటుంబం అనేది పెద్దగయితది గానీ, లేకపోతే కాదు.
చెయ్యక్ కుంటేగా వేస్టే మనం ఎందుకు? వాల్ హాస్టల్ పోవచ్చు సేయాలి వాళ్ళ
ఆ మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఫీజులు ఎట్లున్నాయ్? ఒక్కొక్కటి టెన్ ట్వంటీ థర్టీ థౌజన్. స్కూళ్ల్లోకి బాగా ఫీజులు అవుతున్నాయి ఇప్పుడు ఏంది ఇద్దరు పిల్లల్నేస్తే ట్వంటీ ట్వంటీ ఫార్టీ థౌజన్ను అంటె
అవును ఇంకా ఇక ఇక్కడ ఇప్పుడెలా ఇద్దరికి థర్టీ టూ థౌజండ్
ఎక్కడ అదే అంటుండా స్కూళ్లల్లో ఇట్లా ఎళ్తే స్కూల్ కి ఎళ్తే అవును స్కూళ్లల్లోకెళ్తే భాగా మళ్ళీ మాకు మేము టీచర్గా టీచింగ్ చేస్తే మాకు ఇచ్చే స్యాలరీ సెవెను సిక్స్.
అవును అంతె అభి
అబ్బా చాల తక్కువిస్తున్నారు బాగ.
అంత కష్టపడి మేము వెళ్ళాలి పిల్లలతోటి ఉండాలి అన్ని చెయ్యాలి మనకి అంత
అంత తక్కువ స్యాలరీ అవునవును ఇ మళ్ళీ పిల్లలకె మో నిజమే స్టడీ వస్తున్నానంటే కొడతనే కొడతనేమో ఇప్పుడు ఈ ఇప్పుడు మా త్రం కొడితే కొట్టనివ్వట్లేదు పేరెంట్స్ ఊకోవట్లేదు.
ఫిజికల్లీ హ్యాండ్ చేయొద్దు కదా!
చేయొద్దు కానీ, కొన్ని కొన్ని స్కూల్లో అట్లా చేయట్లేదు కదా కొడుతున్నారు.
అదే అంటున్నా ఫిజికలీ హ్యాండ్ చేయద్దు అస్సల్, లేదు. అని కొడుతున్నారు అంటే వాళ్ళకి కూడా వా ఎంత సతాయిస్ తున్నారో మన పిల్లలు అది కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడ మనుషులే కదా, మనం పిల్లల్ని కూడా ఇంట్లో చెప్పాలి ఈ టీచర్స్కి ఇగ మనకంటే
ఇంట్లోనె వినరు మాట చెప్తే
పాపం వాళ్లకెంత సతాయిస్
ఆ
అలా కూడా ఆలోచిస్త
అంటే కొట్టాలి కొట్టద్దు కొట్టద్దు అని అనట్లేదు గానీ కొట్ ఆ అట్లా అనేది బాగా కొట్టడము ఈ కొట్టడం వల్ల వీళ్ళు వీళ్ళు స్కూల్కి వెళ్ళా అంటున్నారు
అవును
అట్లా బాగా ఒక బెదిరి బెదిరిస్తే ఏం కాదు కాగాని కొడితే మా పెద్ద అబ్బాయిని కూడా ఒక రోజు మేడం అట్లనే కొట్టింది కాని వాడికి ఈ చెయ్యి ఉబ్బింది ఉబ్బితే నేను వెళ్ళి కంప్లైంట్ చేసిన అంతలా కొట్ ఉద్వాని
ఆ
చదివి అబ్బాయిలను కొట్టితే అది ఊరుకోరు కదా చదివని వాళ్ళని కొట్తే మనం సైలెంట్ గా ఉంటాం గానీ చదివే వాళ్ళని కొట్తే బాగుండదు కదా
అవును
అట్లా అనేసి బాగా కొట్టిరు అ స్కూలలో మస్తు కొడుతున్నారు ఇప్పుడు మళ్ళీ
వాళ్ళని ఎంత విసిగిస్తున్నారో
ఆ
ఉమ్
ఇంక వంట అయిపోయిందా
అదే లంచ్ ప్రిపేర్ చేస్తా కాలీ ఈ రోజు పప్పు అని పోయింది వాళ్ళు చెప్పిందే మళ్ళీ ఇయ్వాలి మళ్ళీ చెప్ప తిన అన్నది తే అది వాప్
వాపస్ వచ్చటేమని ఇది కూడా కరెక్టే వాళ్ళు అన్నది మనం వినాల మనం అన్నది వాళ్ళు వినరు
చెప్పేసి వెళ్తారు మమ్మీ లంచ్ లో ఇది కావాలి అని మళ్ళీ అదే నేను ప్రీపేర్ చేయాలి చేసుంటే అది అలానే చ్చేస్తది తల్లి కోసమే వాళ్ళు ఏం తింటే అదే పెడతా
అవునవును అప్పుడే కదా మళ్ళీ ఇప్పుడ్ డు ఈ ఎండకి వాళ్ళు ఎండకి తినకపోతే మనకి టెన్షన్క్
ఆ కళ్ళు తిరుగుతాయి కదా చిన్న పిల్లలు కాదా అందుక వస్త స మనింగ్ కూడా నా
ఆ ఓకే మరి నువ్వు ఛార్జింగ్ పెట్టుకో మిమళ్ళీ ఈవినింగ్ కాల్ చే ఓకేనా
అయిందా హలో
ఆ ఈవనింగ్ ఈవనింగ్ మాలిక్ కాల్ చేస్తా ఓకే అండి ఓకే ఓకే బాయ్
ఓకే బా